హలో గుడ్ ఈవెనింగ్ బాగున్నారా
అవునండి బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నారా అండి కూర్చో
ఏం చేస్తున్నారు
ఏం లేదంటీ మీ వాయిస్ స్ట్రక్ అయితుందండి ఆ ఏం చేసారు
ఉం ఏం చేశారు ఇవాళ పప్పు చేసుకున్నామ అండి ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకుంటాం పప్పు ఉండాది బ మీరేం చేశారండి ఏం తిన్నారు మీరేం చేశారండి హలో
ఆ తిన్నారా అండి
ఆ తిన్నమండి మీరేం చేస్తున్నారు అంటునా
ఆహా కూర్చొని ఉన్నామండి
ఏం కర్రీ ఏం తిన్నారు
మేమా అండి పప్పు చేసుకున్నాము అండి
ఓకే అయిపోయిందా అండి మొహరం
అవునండి అయిపోయి
ఓకే
మీదయిందా అండి
ఆ మా అది అయిపోయింది రేపటికి ఇవి రేపటికి ఇంకా ఏమైనా తినొచ్చండి
అవును ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మరి
చాలా బాగా జరిగిందండి వర్షం కూడా సహకరించింది ఇప్పటివరకు వర్షాలు రాలే
ఆహా
ఉం
గట్లానా
లేలే బ్యాట్లో లేసుమా ఇంకా
ఇంకా చెప్పాలండి
చెప్పాలండి మీరే ఏం తిన్నారండి పప్పు తిన్నారా హలో మేము కూడా పప్పే చేసుకున్నామ అండి ఇప్పుడు ఈవినింగ్ ఆలు ఫ్రై చేసుకుంటాం అయితది
అవునండి నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి ఆలు ఫ్రై చేదామని
రేపేం తీసుకుంటారా అండి
రేపా అండి మా ఆయన గారు మటన్ చికెన్ ఇది రెండు తీస్తారు కదా తీసుకొని వస్త సరేన్నారండి
మటన్ ఇంకా చికెన్ అంటే మటన్ అంటే అది బడా మటనా లే
లేదండి మేక ఆ మేక మటను అది నేను తినను అండి
చికెన్తోటి ఏం చేస్తారు
ఆహా మటన్ తోని చికెన్ తోని బగారా రైసే అండి కాకపోతే నాకు మటన్ నచ్చ చదండి నా కోసం చికెన్ తేస్తా అన్నారు
ఓకే
మా అత్తమ్మ మా ఆయనే మటన్ తింటారండి నేను బీఫ్ది తింటాను అండి ఈ మీట్ తినండి
ఓకే ఓకే ఓకే
మీరు
పట్టువాల
మీరే మీరేం తెచ్చుకుంటారా అంటుకుంటున్నారు
మేము ఏటంటే అదే అండి చికెన్ బగారా మేబీ మా పప్ప లేరు
ఆహా రేపు అస్తరు రేపు కూర రాదా మీ డాడీ
రేపు వస్తాడు కానీ ఈవినింగ్ అయితారండి ఈవినింగ్ అయితది చికెన్ బగారా అయితే చేసుకు కుంటాం
ఆహ అవును
నైహూ ఆర్ఐ
ఇంకా ఏం విశేషాలండి వాతావరణం ఎట్లా ఉంది రై
ఇవి కూల్గా ఉందండి వెదర్ అంతా చాలా అంటే చాలా కూల్గా ఉంది
వేడీ అయితే తక్కువ అయితలేదండి ఎంత
అవునండి కూలర్ ముందు ఉంటే అర్థంమయితలేదు గానీ క్యాజువల్గా అయితే ఫుల్ వేడవుతుందండి
నండి బయట ఓకే ఇంకా ఇంకా మీ మీ ఏరియాలో ఎస్సారెస్ సర్వే జరుగుతుందా అండి ఫార్మ్స్ పంపుతా పంచుతున్నారు గదా
హే అందర్ కెల్లో ఆధ్యాన్ అందర్ ఖెల్లో
అందర్ ఖెలో నై జతా అబ్ తకున్న డాల్దేతు తుమ్ ఖెల్లెతె పిల్లలు సతాయిస్తున్నారండి అందు గురించి చెప్పనికి ఎల్లాను అవునండి ఇంకా అండి మీ పాప ఏం చేస్తుందండి
పాప ఆడుకుంటుందండి
ఆహాహా
లేదండి ఇప్పుడు మీ ఏరియాలో ఎస్ఆర్ఐ ఫార్మ్స్ పంచారా
ఆ ఆ అవునండి పంచారు అది ఫిల్ చేయాలి ఇంకా చెయలేదు
ఆహ ఎట్లా ఫిల్ చేయాలో ఒక ఐడియా ఉందా అండి మీకు
అసలు చూడలేదండి నేను చూడ సలు ఫామ్ కూడా చూడలేదు పొద్దుగాల పని ఉండే ఆ టైంలో వచ్చారు వాళ్ళు
ఆహా
ఆ చూడలేదండి చూడాలే ఫాం ఫిల్ చేసుకోవాలండి
అవునా అండి అది ఖచ్చితంగా మంచిగా చూసి అర్ధం చేసుకుని ఫీల్ చేయాలట అండి ఒక్కసారే ఉంటదట ఆ ఫైల్ ఆ ఫామ్ మీద సీఎం వరకు పోతదట
ఏ బాలం గయ్ తో ఆ
అట్లా ఆ ఫామ్ అట ఫ్లప్ అయిన ఫామ్ పైన పోత్ తదట సీఎం వరకు
అవునా ఒకటి వాళ్ళకోకటి మనం ఉంచుకోవాలా అండి
అవునండి ఇంకా ఫొటోస్ కూడా మేము బుర్ఖలెసుకొని దిగుతాము కదా అండి పాస్పోటో అది అది పెట్టొద్దట అండి రెండు చెవులు చూపించాలట ఆ ఫోటోలో
అరే బాప్రే హహా రెండు చెవులు కూడా కనిపించేటట్టు ఏట్ల
అవును అదేనండి ఇక మెడలో వేసుకోవాలండి చున్ని
ఓకే ఓకే ఓకే అంటే పాస్ సైజ్ ఫోటోనా ఇప్పుడు దానికి కూడా మళ్ళీ బుక్కానండి
అవునండి బొక్కానేనండి మా దగ్గర కూడా ఇక మేము బుర్ఖలెసుకొని కదా అండి దిగుదాం ఎక్కడ ఇంకా కానీ ఇప్పుడు ఈ దీంట్లో అది వద్దట
ఓకే ఓకే ఉహు హుహు ఇంకా అండి విశేషాలు చెప్పాలండి మీరే
చెప్పాలండి మీరే ఇక కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పాలి
ఇంకా ఏముందండి ఇది మీది కొత్తదా అండి మళ్ళీ క్రియేట్ చేసారండి
లేదండి పాతదే నాది కావాలెదండి నేను ఈ మధ్యలో బ్రేక్ చేశాను అందుకోసం అది కంటిన్యూగా చేసుకుంటున్నానండి
ఓకే ఓకే
అ
ఓకే ఓకే
ఇంకా ఏం విశేషాలండి అందరు మంచిగేదనా
ఆ బాగున్నారండి బాగున్నారండి అందరు బాగున్నారా మీరు
ఇక్కడ తిరగడానికి వెళ్ళారండి మోరం పండుగకు
మేము ఎర్లి ప్రతి ఇయర్ ఇక్కడ గ్రామం ఉంటదండి మా దగ్గరలో
ఆహా ఆ గ్రామంకి చెందుతరా
ఆ అక్కడికి వెళ్తామండి సెవెంత్ డే చిన్నసరిగా తనేసు అంటారు ఆ డే కి అక్కడ వెళ్ళి ఒక ఫైవ్ హండ్రెడ్ హారం మళ్ళీ సవారికోక కుడుక డెకరేట్ చేసి మళ్ళీ ఆ స్వీట్ అండి స్వీట్ ఫతిహ ఇచ్చి ఒక టూ త్రీ అవర్స్ అక్కడ ఉండి నైట్ వన్ వరకు ఉండి వస్తమండి ప్రతి సంవత్సరం పక్క పిల్లలు కొత్త బట్టలు వేస్తాము అదే డేలో ఇంట్లో ఈదైన తర్వాత అవన్నీ చేసుకొని వెళ్తామండి
అవునా అండి అది ఏదైనా మొక్కుందా అండి మీకు
లేదండి క్యాజువల్గా ప్రతి సంవత్సరం వెళ్తామండి ఇష్టంతోటి మేము వేస్తామండి
అవునండి ఉంటది కదా అండి మీరు మీ నమ్మకమే ఉంటది కదా అండి మీగ ఏదైనాద మంచిగా అయితే ఆ
తోటే ప్రత్ ప్రతి సంవత్సరం వెయాలని అట్లే ఏం రూల్ లేదు కా కాకపోతే మాకు మంచి అనిపిస్తుంది కాబట్టి ఆ అండి అవును
కుంటారండి
అవునండి అవునండి
ఉ
అవునండి ఇంకా మీరెక్కడికెళ్తరండి మీరెక్కడ ఎళ్తారో చూడన్
సిటీలోనే వెళ్తామండి చూడడానికి కాసేపు
ఆహా హా హా హా
ఇయాల అటు కూర్చో పెడతరు గదా అక్కడే కాసేప్ ఉ ఉండి చూసి వస్తానండి.
ఓకే ఓకే మ్ హ్ హ్ ఇంకా అండి
ఇంకా
చెప్పాలండి మీరే ఇంకా ఏంటి విశేషాలు ఏం లేదు.
ఇంకా ఏముంది.
మీ పాపక్ ఏసారా అండి స్కూల్లో మీ పాపకు స్కూల్లో వేసారా? వాయిస్ అస్తల్
మీరు చప్తి రైసా చపాతియాస్
లేదండి ఇగ తినమండి నే మేము డే వన్కి ఒక రోజు అలా తినం క్యాజువల్గ గని కార్డ్ గానీయండీ చపాతి గానియండీ అది ఇంకా ఇదయ్యే వరకు అసల్ బజ్జిల్ గానియండి తినమండి.
ఏది ముట్టరు.
ఆ రేపట్నుంచి ఇంకా మనిష్ ష్టం గదండి ఓన్లీ అది ఇయర్లీ థర్టీన్ డేస్ కాబట్టి
చపాతి తినచ్చు కదా అండి చిన్న సరఘత్ రోజు మిలింద మీరు చేస్కోరా
లేం తింటలేమండి. క్యాజువల్గా తినచ్చు కాకపోతే తినమండి ఎప్పుడు గుడ
ఆహా లేదండి ఆలూ ఫ్రై అన్నారు గదా కదండి
ఇగ లేదండి ఇంకా తింటలేమండి.
రేప్ ఏమైనా తినచ్చండి.
ఇంకా రేపట్నుంచి అసల్ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం ఉండయి కదండి మనం టెన్షన్ ఫ్రీగా ఉంటాం ఇంకా అద్ ఇది ఇది అన్నట్ ఏం లేదు సో ఏం తినట్లేదండి.
అవునండి.
అవును
టిఫిన్ గుడ ఏం చేయ ఈ రోజుల్లో
రోజు దోశ చేస్తామండి డైలీ పిల్లల గురించి ఇడ్లీ గాని దోశ గాని అండి పక్కా ఉంటదా అండి ఏదో ఒకటి ఎల్లో రైస్ గానియండి ఏదో ఒకటి పిల్లలక్ పెట్టడానికి చట్నీ తినరండి వాళ్ళు మా బాబుకీ ఆ పికిల్ ఇ ఇష్టమండి పికిల్తో తిన్పిస్తే ఇష్టంగా తింటాడు. అది లైట్గా పుల్లగా ఉంటాది కాబట్టి క్యాజువల్గ తినిపిచ్చిన తింటారండి వాళ్ళు.
హా మంచి అలవాటుందండి.
మా పాప చట్నీ తినది మేము ఓకే ఓకే మేము మా బాబుక్ గుడ ఇష్టం గనీ ఎప్పుడో ఒక్సారి క్యాజువల్గా తిన్ పోయిండన్ జెప్తాడు ఇంకొకట్ టేంటంటే మా ఆయన గారు మార్నింగ్ ఆ తిన్నార్ అనుకోండి ఏంటి టిఫిన్ ఏమన్నా చేస్తే ఈవినింగ్ వరకు ఏమి తిన్నరు కాబట్టి ఇక నేను కూడా అయిన తో పాటు అసలు ఏం టిఫిన్ జేయను
ఆహా
ఇంకా డైరెక్ట్ లంచే ఉంటదండి లెవెన్ ట్వెల్వ్ లోపు తినేస్తామండి ప్రతి రోజు
ఆ ఇగ ఒకటి పోతాండి
ఇంకా మార్నింగ్ ఒకటే పూట అవునవును అవునవునవునవును అంతే ఇంకా
అంతేనా అండి
నాకు ఒకవేళ ఆకలి అయితే ఏదైనా స్పెషల్ ఉంటే ఏదన్నా ఉంటే అప్పుడు తింటానండి ఏదో ఒకటి లేకపోతే అట్లేం లేదు థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ అండి ధన్యవాదాలండి మీ సమయం
బాయ్ ఓకే ధన్యవాదాలు
అ